ఆ
చూడాలి ఇగ ఆడికి పోయినప్పుడు ఇగ నెల అయితదా పండుగ ఎప్పుడుందో
ఏమోని బోనాలు ఎప్పుడో ఏమో రాకీ అయితే వచే నెల పన్నెండు తారీఖు ఉంది
ఉం చ్ ఏం అర్ధం అయితలేదు
అదేగా
శాల
మమ్మీ మమ్మీ మా మమ్మీ ఎందుకు ఇంటికాడ ఉంది ఈరోజు
సర్దయింద అన్నది నాకు నిన్ననే ఫోన్ చేసింది నేను ఎదిరి ప్లౌస్నా
మిషన్ దొక్కుతుంది మిషిన్ చక్కగా పని చేస్తలేదు ఏద ఏదో అన్నది నేను కూడా మిషన్ తీసుకుందాం అనుకుంటున్నా అట్లా తొక్కేది కాదు వెయ్యి రూపాయలది కరెంట్ మిషన్ అంటే తీసుకో పో తీసుకోరాదు అన్నది చేస్తురుగా టాస్క్ లు తీసుకో అన్నది ఆమెను కూడా తీసుకోమన పోయినవా అంటే తీసుకోవాలి కదా అని నేను అన్న నిన్ను తీసుకోమ తీసుకోమని చెప్పకపోయినా అన్నది ఏమో మరీ ఆమె ఇష్టం అన్నది అని నేను అన్నా
తీసుకోనికి ఏం లేదు పైసా కోసం ఏం కాదు గాని నాకు రాదు కదా అ అది ఆలోచిస్తును రాని తెచ్చిట్టేందుకు రాని అట్లా ఆలోచిస్తున్నా నేను క్రీమ్ లకే ఆలోచించా
తొక్కేది తొక్కేది కాదు కదా మరి అది కరెంట్దే కదా అని అంటుంది
రివ్యూ ఇచ్చినాక నేను తీసుకుంటా కరెక్టే లే అన్నది ఏమో అవి కూడా ఎట్లుంటాయో వెయ్యి రూపాయలు అంటే వెయ్యి రూపాయలు
ఉ
తీసు తీగ మనకి ఇగ ఇవి అయితలేవు కదా చక్కగాదు
ఊటీ కుట్టేనికే అంతా పెద్ద పెద్ద మషీన్ కాల
పెద్ద పెద్ద ఎవరు ఏమిన్నాయని నాకు ఓన్లీ నా డ్రస్సులు మా పాప డ్రెస్సులే ఇక ఏమున్నాయాడ
అట్లా సెట్ అయితే మంచిగానే ఉంటదని అంటురు మరి చూడాలి
నేనీస్తాన్ నా ఓక్క దానికన్నా కావాలి కదా
అదే అదే
నేనే ఎదక్కువ